మార్నింగ్ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయిందా ఎ అ చేష్ మీరేమండిడ్రు ఈ రోజ్
మాది ఈ రోజు ఇడ్లీ
అవునా మీరే చేస్తారా మమ్మి చేస్తుందా మమ్మి చేసార్
మీరేం చేసుకున్నారు
నేను ఈ రోజు లెమన్ రైస్ చేసింది మమ్మీ ఉం ఏమైనా పని చేస్తాండ్రా మీరు
ఆ లేదు
అమ్మా ఏమో సప్పుడొస్తుంది అయితే అ
లేదు ఇక్కడనైతే వాయిస్ లేదు.
అవునా ఓకే అవునా ఫ్యాన్ ఫుల్ ఉంది. ఫ్యాన్, కూలర్ ఉంది. అందు వల్లనేేస్తుంది. గాల్ ఓకే ఉహ్మ్ ఉహ్మ్
ఎట్లా చేస్తారు లెమన్ రైస్
లెమన్ రైస్ ఇ ఆ నా కొంత కూడా ఐడియా లేద్ దు కాని నేనైతే అన్నంలో మొత్తం లెమన్ కలుపుకొని. ఉప్పు, కారం దాంట్లోనేే త మళ్లా నూనె, జీల్గర, అనియన్ ఆ పొటాటో స్మాల్ పీసెస్ ఏసుకొని దాన్ని ఫ్రై చేసుకొని కలుపుకుంటాం అండి నేను ఎక్కువ్ చేయను మా మామ్మే సది
అవునా మీకు ఏ ఏ వాంట్ టం రాదా
ఆ వస్తాది గానీ అంత నేను అండను అన్నట్టు. మామ్మీ ది ఎక్కువ అండుతది.
మమ్మే చేస్
ఆ మమ్మె చేస్ తది ఉహ్మ్
ఎటనా ప్లేసెస్ కేళ్ళారా ఈ మధ్య
ఆ ఆ
ప్లేసెస్ ఏదైనా ప్లేసెస్ కెళ్ళి ఏసారా
ఆహా చే్యాలే ఇంకా
ఉహ్మ్
మీకు ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం. ఎక్కువ ఏ ఫెస్టివల్ చేసుకుంటారు. మీరు అవునా ఇప్పుడు ఏం ఫెస్ట్ ట్వెల్ నాడుస్తుంది. మీది ఉగాదియా అనుకున్ అయిపోయిందా. ఫాస్టింగ్ ఉంటారా ఏమైనా
ఆహా లేదు
అన్నారా ఉగాది ఎలా చేసుకుంటారు మరి మీరు
ఫస్ట్ డీప్ క్లీన్ చేస్తాము హవు సార్ మొత్తం క్లీన్ చేసుకుంటాం అన్ని తర్వాత మామిడి ఆకులు గుచ్చుకుంటాము తోరణాలు గుుచ్చుకుంటాము తర్వాత ఆ రోజు మేము బూరెలులను పగాలు పచ్చలో వేసుకుందా
మవున్న అంటే పచ్చడిచ్చేస్తారాదాని పేయ అదానా
ముృగాది పచ్చల షడ్రూసులు అంటే ఫస్ట్ కొత్త చింతపంలు వస్తంది కదా మనకి ఇప్పుడు
ఆ
కాల చ మనం రసం తీసుకోవాలి చింతపండు ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి అన్నీ ఇకా షెడ్యూల్స్ లో అంటే సిక్స్ ఆరు రకాల మన టేస్ట్స్
ఆ ఇ అలా దంగా ఆ
తర్వాత మసాలా కారమ పూ ఇంకా బెల్లం అవునా స్వీట్ క బిల్లం కొంచం మా మామిరికాయ ఫత్త మా ఉడికా సచ్చ పచ్చ హ పోరు ఇంకా వేప ప చేదుకు
అవునా నా తెలిదు
బస్ మే మీకుండదా మీకుండదు కదా చింతపండు ఫస్ట్ ఒకటి వేపప్పు రెండు ఉప్పు కారం మామిడి అమడుకాయ
వెెల్లం
బెల్లం ఆ రాకాలే
ఎస్ కాని కలుపుకుంటారా లేకపోతే దాన్ని బాయిల్ చేస్తారా మ్మ్
ఇట్లా లిక్విడ్ అయితది అందరం ఒక్కొక్క గ్లాస్ తీసుకుం ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తాం చేసి మనకి సమ్మర్ లో కూల్ ఉండడానికి మ్మ్ ఆ బూరలు కూడా వేసుకొని దేవుని దగ్గర పోయి పెట్టి పూజ చేశాక తిన్ త్తం అందరం కలిసి తెలుసా బూరలు లేస్ చేయడం ఎట్లనో
అవునా ఇంకా
అది కూడా తెల్దండి శనగపప్పు తీసుకోని నానబెట్టకో కసేపు తర్వాత కుక్కర్ త్రీ విజిల్స్ పెట్టుకోవాలి
అవునా అక్క మ్మ్ మ్మ్
తర్వాత షుగర్ మీ స్వీట్ షుగర్ తింటే షు. ఒగోరు బెల్లం అయితే బెల్లం షుగర్ వేసుకొని అది కొంచెం పానకం వచ్చిన తర్వాత ఆ
రాముతార అవునా ఆహా
వేసుకొని మంచిగా ఆ అది ఇవు దించాక దగ్గర వస్తదన్నమాట
అవునా బాయిల్ చేస్తారా బాయిల్ చేస్తారా దాన్ని ఉడ్
అవునువును ఉడకబెడతాం ఉడకబెడ్ తిందుగా మొత్తం ఇట్లా ఒక ముద్దలా అయి తది అంతే మనకి ఇట్లు బూరలంటే గోధుమ పిండి కలుపుకొని అందులో ఈ పూర్ణం పెట్టుకొని అట్లా చేస్ కుంట భక్షాలు బూరెలు అంటారు ఇంకా
ఆహా ఏమో సైడ్ లేరు ఎవరై తే నాకు అంత ఐడియా లేదు
అే టేస్ట్ అదే అదే
మీర ఏే ఫెస్టివల్ బాగా చేసుకుంటారు
మేము ఇప్పుడైతే రంజాన్ బక్రీద్ అక్క రంజాన్ అయితే మొన్న అయింది కదా ఉ
ఏమేం చేస్తారు
బిర్యానీ చేస్తాం ఆ ఫాస్టింగ్ అంటే థర్డ్ థర్టీ డేస్ ఉంట ఆ తర్వాత ఏం ఆ అందరు ఉంటాం అంటే ముసలళ్ళు ఇలా ఉండరు అనుకుంటా ఒక్కొక్కళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్రుు ఉండరు మిగిలిత అందరూ ఉంటారు ఆ మళ్ళ కొంచెం కష్టం అవుతాది కదా నీళ్ళ కోసం నీళ్ళు కూడా తాగం కదా మేము
అదే అదే
ఆ
మంచిగా సెలబ్రేట్ చేసుకో
మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అవును సేమియ చేస్తాము అయితే షీర్ కుర్మా అంటారు కదా అది చేసుకుంటాం అందరు వస్తారు మేము కూడా వెళ్తాం గాని ఎక్కువ మా ఇ ఇంటికే వస్తారు అన్నట్టు ఆ డబ్బులు వేస్తారు డబ్బులు ఇస్తారు అన్నట్టు గిఫ్ట్ మా దాంట్లో ఆ ఆ పెద్దవాళ్ళు చుట్టళు వస్తారు కదా మనకి వాళ్ళు ఇస్తారు మేము వాళ్ళకి ఇయ్వాలి బక్రీద్ కి కూడా అలాగే చేస్తాం అక్క బిర్యానీ సేమియా వండుతాం ఇక ఇష్టం ఉన్న వాళ్ళు ఏమైనా వేరే స్వీట్ చేసుకుంటారు
హ
కస్టర్డ్ ఇలా గులాబీ జామున్ ఎక్కువ అయితే షీర్ కుర్మా
హ
మేమంటే అదే చేసుకుంటాం అది కూడా ఇక వేరేది ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు, ఇక ఇష్టం అన్నట్టు ఎక్కా ఐతే ఇదే శిర్ఖమనే చేస్ కుంటం
మీరు ఇప్పుడు పిండి వంటలు అవి ఏం చేసుకోర
ఆహా చెయ్యమ అక్క
ఎప్పుడు ఎప్పుడు కూడా ఏస్కొరా
ఆ చేస్కోం.
ఉ
ఏం చేస్సన్నారు మీరు
ఏంమి లేదు.
స్టడీ అయిపెయిందా
ఇంకా ఏం వంటలు ఏం కర్రీ అండుతున్నారు.
మా మమ్మీ ఏం కర్రీ వండుతది. క్యావత్తు, దాం లొ ఏవంట, అల్ సంతకాయ మా సిస్టర్ వాళ్ళు వచ్చిండ్రు ఈ రోజు పండుగ ఉండే కదా కలవడానికి, హు
ని రంజాన్ పెద్ద ఫెస్టివల్ కదా.
ఆ రంజాన్, బక్ రి ఆ త్తరొజె బుర్కా, హు రంజాన్, బక్రీదె క్కువ చేసుకుంటం.
ఇంకా
మా చేసుకుంటా
ఆ మేమ్ బత్త్కమ్మ ఏసుకుంటం, వినయక్ చవితి దసరా, సంక్రాం తి అండి, ఆల్మోస్ట్ వాతి
ఇడు సమ్మర్ ఉంది కదా ఏం తినాల్లే ఏం తాగాలి.
సమ్మయో, వాటర్ వాట్రర్ బాగా తావలి, వాట్రర్ చేసుకోవాలి
ఆ
మ్యాంగో సిస్టమ్ అ
ఆహా
మంగా వస్తుంటావా
తంకారని అంత బఊడుత నను జ్యూస్ ఎక్కువ అవునా పింపుల్స్ ఎక్కువ అయితాయి కదా హీట్ కస మ అనే
అదే వాఓటర్ మిలర్ తీసుకోవాలి
ఆ
ఆ రూమ్లన్ అయితే బెస్
ఆ వాటర్ వే కాకి ఒక్కనా టెన్ మినిట్స్ అయినాయి
ఓకే ఓకే బయ